ఏనారు
ఏం చేయలేదండి ఖాళీగా కూర్చోన్న బయటికి వెళ్ళాలి
ఎవరెవరు
నేను మా స్నేహితుడు ఎల్లాలి
ఉహు నేను ఏం చేయలే ఇప్పుడే వచ్చా కళాశాల నుంచి
ఉమ్
ఉన్నా నింకా
ఉమ్
తిన్నారా ఏమన్నా
లేదండి తినాలి అప్పటికల
ఉమ్
మీకు మీరు
నేను ఇంకా ఏం తిన్లే
ఉమ్
ఏం తిందామన్న జలుపు తగ్గుది ఏడా తింటా ఇప్పుడు
ఏం తింటారయితే
చేందు గాడ్
ఉమ్
తెలిలే అది ఏంటిదా అని
మీకు రాత్రికేమీ పెడతారు
ఎగ్ రైస్ పెడతారు
ఏగ్ రైస్ ఆ
ఆ అసలు తినలేము ఇడ్లీ అంట
ఎగ్ రైస్ కాదేమో అండి దోశ ఏమో అండి ఈరోజు
హ ఈ రోజు శుక్రవారం ఎగ్ రైస్ ఆ శనివారం దోశ
నేను శనివారం అనుకుంటున ఈ రోజు
ఉమ్ అంటే ఈ రోజు పరీక్షలు అనేసరికి శనివారం అన్నట్లే ది
ఆ నాకు ఈరోజు శనివారం లాగే ఉంది ఈరోజు హాలిడే లాగా ఉంది నాకు ఉమ్
ఇంకేంది ఇంటికి వెళ్ళట్లేదా
పోవాలండి రేపు పొద్దున వాళ్ళ పండు చూపించుకోవడానికి వెళ్ళాలి
రేపు పొద్దున వెళ్తున్నా
ఆ ఏడు ఏనిమిరి లేదండి అలా లేదు హు
ఉ
ఎవరు రావట్లేదు మా స్నేహితులు కూడ అందరు ఇండ్లకు వెళ్తున్నారు
పరీక్ష అయిపోయింది కదా ఎవరూ రారూలే
ఇంకా ఈ ఇయర్ అయిపోయింది
ఉ ఎలా రాసారు
పర్లేదండి పొద్దున్నీ యాభై ఏమో ఎం సి క్యూస్ ఇచ్చారు
ఆ
ఈరో ఒక్క క్వశ్చ ఇచ్చారండి అంతే
ఆహా
ఇంగ అంతేనండి
రోజు బ్లాక్ షర్టా వేసుకొని వచ్చింది
ఎవరండి
ని ట్రెయినర్
లేదండి
బ్లాక్ షర్ట్ కాదా
కాదు
ఓహ నేను చూస
ఏదో బ్లూ చక్ ఏదో లైన్స్ వచ్చింటాయ్ ఏమో వైట్ వైట్
ఉహు
మాకు మార్కులు వద్దు అంటేనే నాకు కావాల కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి అంటది అంత మంచోడు
ఆహా
మీకు ఎగ్జామ్ అయిపోయింద ఈ రోజు
ఆ మాగుడ పొద్దున యాభై ఎంసిక్యూలు పెట్టారు మధ్యానం ఐదు క్వషన్సు ఐదు క్వశన్స్ పెట్టారు ఆయన ఏమంటే అది రాసిస్ తెలిపోవచ్చు ఆ ఐదు అన్నాడు
ఆ
మేం రాసేసాం కానీ మా సార్ అటెండెన్స్ కోసం అని రాలే
ఉ
ఫోర్ థర్టీ వరకు వెయిట్ చేస్తే మా క్లాస్ అబ్బాయిందరికి ఫోన్ చేస్తే నేను సీసీటీవీ ఫోటేజ్ చూసి అటన్స్ అక్క నుంచి తీసుకున్నా లే మీరు వెళ్ళిపో పొండి అన్నాడు ఆ ఇంగ అప్పటికప్పుడు వచ్చేసాము
అయిన వచ్చింటారు అందరు వచ్చంటారు పద్మాకర్ సార్ మాకు అప్లై అతారండి పద్దెనిమిది తెలివి లేదు మీ సార్కి షార్ట్ వర్క్ ఆలోచించాడు
అదే అంటే సిసిటివి సీసీటీవీ లో చూసి వేసుకోవడానికి ఆయనకి మా రోల్ నంబర్లు ఎట్ల తెలుసని
అదే కదా ఇగ కథలన్నీ ఎవర అన్న చూస్తే బాగా బ్రెయిన్ ఉంది అనుకుంటారు బ్రెయిన్
పోయిన శుక్రవారం కూడా అట్లే చెప్పాడు ఆయన రాలేదా సోమవారం వచ్చాడు చి శనివారం వచ్చాడు వచ్చింటే ఏం సార్ అ నుంచికి చాలా అంటే నేను సీసిటివీ ఫోటేజ్ చూసేసుకున్నానులే అన్నాడు
అందరికి తెలిసామో అందరి రోల్ నెంబర్స్ మనకే తెలీదు మన క్లాసోళ్ళవి ఇప్పుడు కొంతమంది డౌట్ తో ఉంటం వీళ్ళదా ఇది కాదని పెబ్బి ఎవరు చూసింటారు మన ఫేసులు చూసి మన రోల్ నెంబర్ ఎట్ల కనుక్కుంటాడు
వో అంతే ఆడ ఏం జేసిండడు
అదేనండి ఏము ఉండది అడ షాప్ ఏస్తే తెలివైనోడు అన్ హ్మ్ మధ్యాహ్నం ఏం తిన్నారు
మధ్యాహ్నం పెరుగు అన్నం తిన్న
హ్మ్
ఏం తిందామన్నా పోట్లే ఏం తిందామన్నా జలుబు దగ్గు ఎక్కువ అయిపోతుంది ఏమి అర్థం అర్థం కాలే
వేడి నీళ్లు తాగండి
తాగాలి తాగుతూనే ఉన్న అయినా ఎందో
అంతా ఈ జ్వరమన్న తగ్గిపోతుంది కానీ మిగితవి ఏం తగ్గవు
జ్వరమున్న ఓ రకం జలుబు దగ్గు ఉంటే అస్సలు భరించలేం
ఉ ఫస్ట్ అవి వచ్చిన తర్వాత ఇవి వస్తే ఇది పోతుంది కానీ అది అవి మాత్రం పోవు
ఆ అవును
వ్మ్
హ్మ్
అ
ఇంకేంది మరి లేదు పోదామనే అనుకుంటున్నా కానీ ఇంకా ఈ ఇప్పుడు ఇప్పుడు పోయినా ఆదివారం కంత వచ్చేయాలి ఒక రోజుకి ఎందుకు పోవడం అని చూస్తున్నా
రేపు కూడా కళాశాల ఉండేది ఉంది కదా మీకు
ఆ ఉంది అయినా రేపు రాకపోని ఎవరేం పట్టించుకోరు ఆయన లే లెటర్ కూడా ఏం అడగడు
ఏమట్ల శనివారం అవసరంలే అంటే ఉత్త శనివారం ఒక్కటే అవసరంలే మిగతా రోజులన్నీ తీసు
ఆ తీసుకుంటున్నాడు శనివారం మాత్రం తీసుకోట్లా
అటెండెన్స్ తీసుకోడా
హ అటెండెన్స్ తీసుకుంటాడు కానీ లెటర్ అడగడు
ఓకే ఆహా
అందుకు ఇంకా పోయినా కూడా మళ్ళీ ఆదివారం కంతా వచ్చేయాలి సోమవారం మళ్ళీ పోవాలి కదా మళ్ళీ లేట్టరి చ్చే బాధ ఎందుకు
అంతేలే ఆ తిరిగే బదులు గమ్మున ఈ ఈడే రూమ్ లో సల్లగా
ఆ అందుకు ఇంకా ఈడే ఉందాంలే అని
ఉమ్
ఉమ్ ఇంకేంటి మరి మీర ఎప్పుడొస్తారు ఇంటి నుంచి
ఏమో రేపు హాస్పిటల్కి వెళ్తే మండే వస్తా
వ్మ్
మనాన అంటే ఇంకా ఏం చేయలో అర్థం కాల పండూ ఏం చేయాల అనేది
హ్మ్
రూట్ కెనాల్ చేపీంచుకుందాం అనుకుంటే ఐదు సార్లు తిరగాలి మనం
ఐదు సార్లు ఎందుకు
అదే అంత క్లీన్ చేయ వాళ్ళు ఇం ఇంకో దాని మీద ఇంకో పన్ను వేస్తారు కదా అంటే ఫస్ట్ ఇదంతా రిమూవ్ చేస్తారు అంతా ఉండేదంతా క్లీన్ చేస్తారు ఒక ఫోర్ టైమ్స్ ఫిఫ్త్ టైమ్ వెళ్ళినప్పుడు క్యాప్ వేస్తారు ఇంకోటి పన్ను వేస్తారు
హ్మ్
అది వేసేది కూడా అంటే చూప్ చెప్పేది కూడా టూ టూ డేస్ తర్వాత పిలుస్తారు అంటే ఫస్ట్ ఫైవ్ టైమ్స్ కదా అంటే ఓటూ వీక్స్ లో టూ డేస్ ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి పిలుస్తారు
ఆహా
వాళ్ళు పిలిచినప్పుడల్లా మనం వెళ్ళాలి నొప్పి కదా మళ్ళీ అప్పుడంటే ఎయిత్ క్లాస్లో అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇంక తప్ తప్పదు కాబట్టి
అప్పుడు భరిచి ఉంటారు కానీ తెలీలా
ఇబ్బంది తెలిసిందదో ఏదో అని అంటే గుర్తుంటది కానీ మరి అంత గుర్తుండదు అప్పుడు ఖచ్చితంగా వేపించుకోవాలింక అవి మెయిన్ కదా దవడ పండు ఇదంటే పైన పండు కాబట్టి అవసరం లేదు
ఆ
హ్మ్ ఏం చేయలో అదే అర్థం అవ్వట్ల
ఆహా
నువ్ పీకిచ్చుకుంటే నొప్పి ఒక కొన్ని రోజులు
ఆవున్లే
అదే ఏం చేయాల అని
ఆ ఏదో చూడండి ఏది ఈజీగా ఫాస్ట్ గా అయిపోతదో అది చూడండి
అంతే సిమెంట్ వేపించుకోవాలి అంతే అండి
ఆ
హ్మ్
హ్మ్ ఇప్పటి వరకు ఎన్ని ఎపీంచుకున్నారు
నేనా
ఆ
రెండండి
ఆహా
రెండు రూట్ కెనాల్ చేపించుకున్న
ఆహా
ఐ మీన్ రెండు ప పచ్చి ఐ మీన్ పుచ్చిపోయినయి ఉంటే
ఆ
దాని మీద దాని మీద అంత క్లీన్ చేస్తారు వాళ్ళు ఐదు సార్లు వెళ్ళినప్పుడు
ఓహో
తర్వాత మనము మన పళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఒక పది ఇరవై పళ్ళు ఇస్తారు వాళ్ళు
ఆహా
పండిస్తారు దాంట్లో ఏది కావాలో మనమే చూస్ చేసుకోవాలా
ఆ
స్టైల్ గా అంటే ఐ మీన్ కొన్ని కొన్నోరకంగా ఉంటాయిలే దన్ లో మనకి నచ్చినవి రెండు వేస్తారు అంటే అవి పర్మనెంట్ డండి ఇప్పుడు మనము ఆ బ్రష్ చేస్ నా ఐ మీన్ చెయికపోయినా ఒకటే కలర్ అవి
ఆహా
ఏం మారవు ఆ కలర్లో
ఓకే
అట్లా ఆ పళ్ళు ఫిక్స్ అయిపోతాయి దాంట్లో మళ్ళీ ఏం పుచ్చుపోడం ఏమి ఉండవడి మనం ఎంత తిన్నా
ఆహా
అట్లే ఉంటది
అప్పుడు మీరు పళ్ళు సెట్ పెట్టించుకోవాల్సింది
ఆ అంటే అన్ని పండ్లు బాగుంటాయి అదేదో ఒక పం ఇప్పుడు అదే అండి పండ్లు ప్రాబ్లం నం
ఉ
హు
ఉహు
చూడాలి ఏం చేయాలో ఇప్పుడెం నొప్పి లేదు నిన్న నోపించింది ఈ రోజు అసలు ఏం నొప్పి టాబ్లెట్ కానీ ఏం వేస్ కోలని నిన్ననేమో ఒక రెండు సార్లు ఏమో వేసుకున్నా
ఆ
అంతే ఈ రోజు అసలు టచ్ కూడా చేయ్యాలే టాబ్లెట్స్ ఈ రోజుకైతే
ఆహా
ఆ బాగుంది ఈ రోజు ఏం నొప్పి ఏం రాలా
డే వెళ్ళి చూపించుకోండి మరి
అదే మా నాన్న కూడా అంటాడు ఇప్పుడు నోప్ నొప్పి లేదని అంటావు నాకు సడన్ గా నొప్పొస్తే ఇంగ అప్పుడు మనం ఏ ఏ పరిస్థితిలో ఉంటామో ఏ
అందుకే వెళ్ళినప్పుడు చూపించేసుకోండి
అదే ఆ ముందు అది రిమూవ్ చేస్తే అంత పుచ్చిపోయింది అం తా క్లీన్ చేస్తే మళ్ళ అంతే అనిపించదు
ఉ ఉ తేల్స్
ఇప్పుడున్న ఇన్ ఉండే పెళ్లయిన జాగ్రత్తగా చూసుకోవాలా
ఆ అవును
హు
ఉ
నాకు ముందర బాగుంటాయండి వెనకాల అంత ఏదే
అదే మీరు ముందర బాగా కేర్ తీసుకున్నారు వెనకి ఏం చూడరూ కాబట్టి ఈసారి నుంచి మొత్తం కేర్ తీసుకోవాలి
అదే ఇదయి ఇది అయితే అయిపోయింది ఇంగేం చేయలేం ఆల్ల్రడీ పుచ్చిపోయినాయి కదా ఇప్పుడు మనల్ని అనుకుంటే ఏమొస్తది ఇంట్లా చేసినావు అట్లా చేసినావు
అవునవునలే
అదే ఇంకా నుంచి అదే మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది హ్మ్ అదే ఇది పండు తర్వాత ఇంకా పద్దున సాయంత్రం రెండు సార్లు బ్రష్ చేస్
ఆహా ఇది మీరు చాలా సార్లు చెప్పినట్లా అన్నారు
అంటే అప్పుడు మనకు తెల్దు కదా అప్పుడు ఎయిత్ లెస్ ఎక్స్పీరియన్స్ అయింది. నీ ఓట్ దాదాపు ఎనిమిదేళ్ళ గ్యాప్ వచ్చింది గదా అప్పడకి ఇప్పడకిీ
ఓహోహ్
సో అబ్బుడు చిన్న పాప అంత తెలీదు కదా మనకి అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు తెలుసు కదా సో ఇది అయిపోతే ఇంక అదే చేయాలా.
స్ అంతే లే సార్ మంచ్ మంచిగా పళ్ళు తోమ్ముకొని మంచిగా చూసుకనీ
ఆ అదే అదే ఉహ్ ఉహ్ సరేనండి అయితే
బాబే